ఆ ఏం జేస్తాన్నావ్?
కూర్చున్న రూమ్ లో తిన్నవా?
ఆ తిన్నా నువ్వు
తిని పులిహోర
సర్లే ఆ
అచ్చినం పొద్దున పులిహోర ఊరగాయ్ నవ్వు
నేను ఇడ్లీ తిన్నా పొద్దునా
ఉహు
ఎగ్జామ్స్ అయిపోయినయా మీకు?
అయిపోలే ఇంగ ఉంది నువ్యెప్పుడు పోయావ్ కాలేజ్కి?
ఎల్
ఆ
ఏం నిన్న
ఉమ్
ఆ అవును ఇంకా మళ్ళీ ఎప్పుడు పోతునావ ఇంటికి?
పోవాల ఎల్లుండే
ఉన్నాడేనా
ఉహు
తిన్ ఎందుకు? ఓ చెప్తాని చెప్పినింది.
ఏందీ
ఇంటికొచ్చేది నీకు
అమ్మ నా ఏం మళ్ళా
ఏమో ఎందుక్లే అంద ముందూ అని
నేనే కదే పో పో తాన్న ఏం చెప్పలే అమ్మకి ఎమోరా నెట్టైపోందా
ఆ
మొన్న నాకు తెసినిందీ ఆ అక్క ఫోను ఫోన్ జేసి యాడున్నవండి ఇంటి దగ్గరున్నాక్క అని చెప్పిన మళ్ళీ ఎప్పుడు పోతున్నావు కాలేజ్ కంటే పోతునరా రేపు అని చెప్పిన మళ్ళీ ఎప్పుడొస్తావంటే పది అని చెప్పినా ఇంకా రెండు రోజుల ముందు రా ఇంగ మనం ఫొటోస్ తీసుకున్నాము మెహందీకి అందు కు అని చెప్పింది ఏమో అక్క మాకు ట్రైనింగ్ ఉంటే పంపియరు ఒకవేళ లేకుంటే చూసి వస్తా అని చెప్ చెప్పిన
అ
కానీ నిను పదకొండు కొట్లోస్తా ఏం కదు మ్ హూ వాళ్ళురారు ఇంకా
చిన్న పిల్లగా నోల్లా
మ్
అమ్మేమంటాదో రాన్ ఆ
అప్పుడు ఆడికి రాజ్పాల కి పిలుచుకోని పోయినప్పుడు ఆడ వాళ్ళతో ఆడిన్నారంట
ఎవరితో
జెజీ వాళ్ళ అక్కత్
ఎవరు పిలుసుకొని పోయింటే
ఎన్నైనా కొన్ పోయింటే అప్పుడు చెప్పినడంటే నేనేం పోను పెళ్ళికి అని
హా
అప్పుడు జేజీ చెప్పిన్నది వాళ్ళతో చెప్పినాడు అని పెళ్ళి కాడు కూడా నేను కూర్చుంటే నువ్వు తీసుకొని పో తీసుకొని పోతావేమో అనింకే మాక్కుడా ఇచ్చినారు కదా అన్న అంటే తీస్ తీసుకోను బో అయినా కూడా నువ్వు తీసుకుంటే నువ్వు తీసుకోకపోతే ఇంగాడ పారేచ్చా అని ఇయనన్నాడు అందుకని ఇంట్లకి తీసుకొని పోయినా మళ్ళీ పెద్దమ్మ తిట్టిందేమో మళ్ళీ వచ్చి ఇపిచ్చుకున్నాడు
అన్నడ తీసుకొని పోఅని
ఆ నువ్వు తీసుకొని పోతావేమో తీసుకొని పో లేకపోతే ఇంగా ఆడ పాడేచ్చా నేను అన్నాడు ఇంట్లోకి గూడా రానిలేడు
ఇంట్లకి
ఇంట్లకి గూడా రానిను పెళ్ళి కూతుర్ని అన్నాడు
ఆ
ఏమో ఇంక వాళ్ళు వాళ్ళిద్దరికేమొ ఏమైందో
వాళ్ళందరిని పిలిచినడాండి
ఆ పిలిచినా వాళ్ళందరినీ
మ్
ఓ పాలి వాళ్ళ ఇష్టం కదా
వాళ్ళ ఇష్టం అంటే వాళ్ళకు మనకు తేడా ఏముంది
ఏముంది ఇగ వాళ్ళిష్ ష్టం ఏం మనమేం మనకేమన్నా చెప్
వాళ్లేమొ మనల్ని పెళ్లికి ఒకటేసారి పిలిచినారు కదా మనకేం ముందు చెప్పలేరు గదా తంబులం చెప్పున వచ్చిందాన్ని
అ ఇంకేమి మనకేమి వాళ్ళు అంత అందరితో పాటు పిలిచినప్పుడు అందరితో పాటే పోయి రావల్ల అని తీసుకొనివాలు అక్కేమో నేనే పిలుచమన్నా అది ఇదని దాకా ఏం చెప్పందిండ వారికి మీ కూడా మొత్తం ముందు ముందే రా అని చెప్పిందా
మాది కూడా అంటే ఓ ప రెండు రోలు రెండు రోజులు అనలే ఏమనలే కొంచెం ముందే రా మంగళ స్నానం అవన్నీ ఉంటయి
ఆ
ఉమ్
ఉమ్ ఏమో ఇంకా నాకు అదే చెప్పింది రెండు రోజుల ముందు రా అని అంతే
పో నాలుగు రోలు ఆడుంటా హైదరాబాద్ లో ఇంట్లో ఏం చెప్పను నాలు రోలు ఉండి ఒక రెండు రోలు ముందు వచ్చిన అని చెప్పి ఒక ఐదు రోజులు ఆరు రోజులు ఉంటా హైదరాబాద్ లో
ఆ
ఇంగ మళ్ళా ఇంటికి పోతు హైదరాబాద్ నుంచి
ఉమ్ సర్ ఆ వాళ్ళతో చెప్పినామండి నే ఈ నెల లాస్ట్ చూస్తాదంటది డాడీ అన్నాడి నేను
ఎవరు సువర్ణ ఇవన్నీ ఏం తెల్దు నాకి ఇప్పుడు పెళ్లి పేపర్ఐమి స్టేటస్ పెట్టింటే అడిగిన్న నేను ఎప్పుడ ఇంటి కంటే ఈ నెల లాస్ట్ వచ్చా అని
అ ఇంస్టాలో భేటింగ్ అయ్యిందా
వాట్సాప్ స్టేటస్ లో
అవునా మరి నాకెం రాలేదే
ఆ
నాకేం రాలేదు అప్పుడు
స్టేటస్ పెట్టి అయమీ డిలీట్ చేసింది బాలేదని మళ్ళీ
ఏమో అంతే ఇ ఇంకా ముందు రోజు పో అంతే పదో పదకొండో
ఉమ్ బట్టలు తీసుకోవద్దు
ఎక్కువ అన్ని
ష ఆ అదీ ఇప్పుడు ఇంటి పోనీకి కూడబ్బులు లేదు నా కాడ
అడిగి ఏపీచుకో
ఏ ఏమని చెప్పాల ఐదొందలుంది ఐదొందలుంటే ఇంకోక వె వేపించ్కోలింగా ఊ ఒస్సా రెండో తేదో మూడో తేదోని జెప్ స్స మల్ల కి ఆ ఎల్లుండి ఎగ్జామైపోయినాక హైదరాబాద్ పోయి ఆడుంది
ఆడేవరు చిన్న చిన్న వాళ్ళ దగ్గరుంటావా
ఉహు సతీష్ వాళ్ళున్ని
ఆ
ఎలాఅంటే రఘునాథ మామ కాడుంటా ఒక్క రోజు
ఉమ్
విష్ణవ్ తేజ్ వళ్ళకాన్నే ఉంటా మ మాక్సిమం
వ వా అంతేలే
నల్రోజులుండి ఈ రోజు వస్తాను అని చె ప్తా కాలేజ్ నుంచి ఒక రోజు మళ్ళీ ఇంకొక రోజు లండి ఇంగా ఆరోజు నైట్ ఎక్కుత
ఆ
ఏ అరొత్తే ఏడో తేదీ పోతా పోయి ఇ సేల్లో పనులుంటే చూస్కోని మ పెళ్ళైపోతానే పద్మూడు పద్నాల్గో తేద్దాంకుంటా పద్నాలుగుఉంది పద్నాలుగున్నా పదైదున్నా ఎక్కుతాం మళ్ళీ నాకు పదిహేడు అదుంది స్వయం ఎగ్జామ్ అందులో కల్లా శ్రద్ధాకొడ్తున్నారు
అనం
హు పదో తేదీ లోపల్నే వొచ్చారేమో శ్రద్దా
రేపు నెల మధ్యలో అనుకుంట కోసేది
వాళ్ళా ఇంటికాండేది
ఆ అదేనే
ముందే ఉంటారంట
ఏమో అయితై ఏమో
ఉమ్
ఎ ఎముంది ఏంజేస్తుంది
నీకు వన్ కే నే ఎందుకు వచ్చింది టూ కే గా రావాల్సింది
ఏం రాలే ఊర్కే కువ సరే మరి
కి చంగో కాల్
ఆ సరే